కాదు
హలో ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదు మీరేం చేస్తున్నారు
ఎం లేదు టివి చూస్తున్న
తిన్నార
లేదు ఇంకా తిన్నారా మీరు
ఆ తిన్నాం
కాలేజ్కి ఎళ్ళినవా ఈరోజు
ఎళ్ళినా
ఆఫ్టర్నూన్ ఏం తీసుకెళ్ళావా లంచ్ ఏం క్లాసెస్ జరిగినాయి
ఈ రోజు మార్నింగ్ టిఫిన్ పులిహోర ఆఫ్టర్నూన్ లంచ్ టమాటో కర్రీ ఇంకా రైస్ తీసుకెళ్ళిన
అఒ
ఉమ్
క్లాసెస్ ఏమేం జర్
క్లాసెస్ క్లాస్ ఆ ఈరోజు ఎవరు రాలేదు తక్కువ మంది వచ్చిండ్లు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అట్లా వచ్చిండ్లు క్లాసెస్ జర్ గినయి టు ఎ ఎమో అంతే
ఆ అంటే హాలిడేస్ వచ్చినాయి కదా అందు కోసన్న రాలేదు కావచ్చు టూ త్రీ డేస్
స్తారంట అందరు
ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వస్తారు ప్రాక్టికల్ ఎప్పుడుంది
మాకు ప్రాక్టికల్ ఇంకా డేట్ చెప్పలేదు ఇప్పుడు ఎగ్జామ్ ఫీ కట్టాలి ఫీజ్ కట్టిన తర్వాత చెప్తారంట
అఓ ప్రాక్టికల్ ఉంటది ఇంకా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఉంటాయా ఏమైనా
ఆ అవును
ఆ ల్యాబ్స్ ఉంటాయా
ల్యాబ్ ల్యాబ్స్ కూడా ఉంటాయి ప్రాక్టికల్స్ ఉంటాయి రాయాలి కలిసుంటాయి రాయాలి వయివా క్వశ్చన్స్ అడుగుతరు
ఆవ్ ఎట్లా మీ లెక్చరర్ వాళ్ళు అడుగుతారా లేకపోతే
ఆ మా లెక్చరర్ వాళ్ళే వస్తారు
కొన్ని కాలేజెస్ కి బయట కాలేజీ వాళ్ళు వచ్చి వైవా అడుగుతారు
అవును అది ఇంటర్ లో చేస్తారు
సెమినార్ పెడతారు కదా అట్లా
ఆ సెమినార్ పెడితే
అవు ఎట్లా మరి ప్రిపేర్ అవుతున్నావా
ఆ అవుతున్నా ఇంకా ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి ఇంకా స్టార్ట్ చేసినా ప్రిపేర్ అవ్వడం
అవు
ఎగ్జామ్స్ వస్తున్నాయి ఇంకా దగ్గరికి ఇంకా ప్రిపేర్ అవ్వాలి సిలబస్ కూడా అయిపోయినట్టే ఇంకా లాస్ట్ యూనిట్స్ ఉన్నాయి అన్ని సబ్జెక్ట్స్
ఆ బ్యాక్ లాగ్స్ ఇన్నాయా
బ్యాక్ లాగ్స్ ఉన్నయి
ఆ ఎన్నిన్నాయి్
ఉన్నయ్ పోరు
అవునా
ఆ
మే ఎమెమ్ పోయినాయి
పోయినా ఇంకా ఉన్నది బీజెడ్స కదా
ఆ
సబ్జెక్ట్స్ ఏవయినా కెమిస్ట్రీ బోట్నీ జూలోజి
ఆ
మ్
మంచిగా ప్రిపేర్వ అవ్వు ఏది హార్డ్ ఉంటందో అదే ప్రిపేర్ అవ్వ ఎక్కువ
ఆ అవును ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి
ఇంకా ఇంకేంటి మరి
చెప్పాలి ఏం చేస్తున్నారు అందరు బాగున్నారు
ఆ బానే ఉన్నాం ఈరోజు ఇక్కడ ఫంక్షన్ ఉండే
ఆ
ఇంటి ముంగట ఎంగేజ్మెంట్ ఉండే
అవునా
అక్కడే ఉండే ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకి ఈరోజు ఈ రోజు మా లంచ్ ఆడ్డే అయింది ఇప్పుడు ఈవినింగ్ డిన్నర్ కి కూడా పంపించ్రు ఇంకా కొన్ అంటే మా డాడీ అన్నయ వెళ్ళలేదని వాళ్ళ కోసం రైస్ ఆ పెరుగు ఇంకా ఏమో కరీస్ జిలేవి పంపించిండ్రు మ్ అక్కడ రైస్ సాదా రైస్ జిలేబీ వంకాయ ఆలుగడ్డ ద పాపడ ఏదై సంథింగ్ వేసిండ్రు మేము అక్కడే తిన్నాం ఈ రోజు మాకు అక్కడే అయిపోయింది
అవునా
ఆ అక్కడనే ఉండే ఇయా కాసేపు ఇయా ఫంక్షన్ అంటే ఎట్లాంటది కొంచెం హడా విడి మా ఇంటి పక్కన వారు ఆ ఇంటి పక్కన అంటే మాతోటి కొంచెం క్లోజ్ గు వుంటాది ఆంటీ అ అందుకోసమే ఆక్కనే వుండే చాలా సేపు
ఐపోయిందా మరి ఎంగేజ్మెంట్
ఆ అయిపోయింది అప్పుడే అయిపోయింది సిక్స్ సెవెన్ థర్టీ వరకు కి అందరు వెళ్ళిపోయుండ్రు వాళ్ళ రిలేటివ్స్హు యా యవారో కొందరు ఉన్నరూ రో ఒక ఇద్దరు ముగ్గురు ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా ఇక వాళ్ళు ఆ వాళ్ళు పార్టీ ఏసుకుంటున్నారు వాళ్ళ పైన బిల్డింగ్ పైన వున్నారు మేము కూడా పైన బిల్డింగ్ పైన వున్నాం చూస్తూన్నాం కనిపిస్తున్నారు ఇగ ఏదో పార్టీ చేసుకున్టునారు సెలబ్రేషన్ అయిండి గా ఆంటే సెలబ్రేట్ కున్నారు ఈ రోజు ఏ ఆ
ఇంకేంటి మరి
చెప్పాలి మీది ఎప్పుడుంది మరి ఫెర్వాలు మీది కూడా ఉంటే పిలిస్తే ఆ వస్తాము
మా పేర్వల్ వన్ వీక్ వరకు అంటున్నారు ఇంకా క్లారిటీ లేదు కన్ఫామ్ చేయాలే డేటు
అవ్
ఇంకా కా ఎగ్జామ్ ఫీజ్ కట్టిన తర్వాత ఇంకా పార్టీ మనీ కూడా తీసుకొని
ఆ
ఇప్పుడు ఇంకా డేట్ ఫిక్స్ చేసారు ఇంగా కన్ఫామ్ చేస్తారు.
అఔ
ఇ వీక్ వరకు అయిపోతాది
ఆ ఎంత తీసుకుంటారు వీచ్ పర్సన్ కి
ఏమో త్రీ ఫిఫ్టీ అంటున్నారు పోయిన ఇయర్ త్రీ హండ్రెడ్ తీస్ కొన్నారు మరి ఎంత తీసుకుంటారో తెలీదు
ఆ ఆ
ఉ ఈసారి నేను ఫుడ్డా ఫుడ్డు అ మగర రైసు చికెన్ స్వీటు
ఆ
ఇంకా పాప్నలాలు
ఆ అంతకుముందు ఒక ఆవ్ ఒక త్రీ ఇయర్స్ బ్యాకు అదే కాలేజ్ లో పెర్వాల్ వాళ్ళు ఉంటే వచ్చినా మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర. ఆ అంత పుడ్ ఏం పెట్టలేదు అంత్ అంటే నార్మల్ గా పెట్టిన్రు అంతా బాగా లేకుండే అందుకోసమే ఇప్పుడు మరి మీకెట్లా పెడుతున్నరు అని అడుగుతున్నా.
మాకు పోయిన ఇయర్ అయితే బాగానే పెటిన్రు మరి ఈ ఇయర్ ఏం చేస్తారో తెలిదు.
ఆ ఇంకేంటి ఎక్కడున్నావ్
నేను మా తాతయ్య వాళ్ళ ఇంట్లో
అవునా
ఆఓ
ఇంకా క్లాసెసు అది కంప్యూటర్ కొస్తాన్నారు కదా వస్తారా
ఆ కంప్యూటర్ కి వాళ్ళ వాళ్ళంటే ఈరోజు ఎవరు రాలేదు. మండే వస్తారు మండే వచ్చినప్పుడు అడుగుతా
ఆ ఓకే ఓకే కంప్యూటరు అ అయిపోయి అంటే అయిపోయిందని కాదు అది కూడా ఉంది. అయితే కొత్తది ఇంకొట్ దే కొత్త క్లాసెస్ పెట్టిండ్రు దేని గురించి అంటే అది నర్సింగ్ నర్సింగ్ ఉంటది కదా నర్సింగ్ ట్రైనింగ్ ఉంది త్రీ మంత్స్ సొ టూ మంత్స్ సొ అంత చూడలేదు నేను. గ్రూప్ లో పెట్టిన్రు
ఉ
ఉ ఫ్రీ ఫ్రీ హాస్టల్ ఫుడ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయ్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు అంటే మీది బిజెట్సి కదా చేయిస్తారు కదా కొందరు బైపిసి అంటే అదే కదా. నర్సింగ్ అట్లాంటాది కదా అందుకోసమే చెప్తున్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసార వెళ్లి చూడండి లేకపోతే నేను నా దగ్గరకు వస్తే నేను తీసుకెళ్తా
ఆ నేను చెప్తాను మండే ఇంకా ఏమంటున్నంటే మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సెమిస్టర్ ఈ సెమ్ అయిన తర్వాత వెళ్లచ్చు మనం ఎట్లా ఖాళీగానే ఉంటాం కదా వన్ మంత్ టూ మంత్స్ అట్లా అని చెప్తున్నారు
ఆ అవును కరెక్ట్ గాని ఒకసారి వేలస్తే తెలుస్తుంది కదా ఏంటి ప్రాసెస్ ఎ ఇట్లా ఉంటది అని ఎక్ అంటే నర్సింగ్ అంటే ఎక్కడనే చేసుకోవచ్చు ఇప్పుడు బయట మనీ పెట్టి కూడా చేస్తున్నారు ఇది మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తునార్ ఎందుకు ఎళ్లి చూడాలి ఒక్
ఆ ఇంకా మన దగ్గరనే ఉంటది కాబట్టి
ఆ మళ్ళీ మనకు ఇక్కడ ప్రవేట్ హాస్పిటల్లో నార్మల్గా చెస్తే ఎయిట్ కే టెన్ కే అట్లా ఇస్తారు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నందుకు వీళ్ళు ప్లేస్మెంట్స్ ఇస్తారు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కే శాలరీ తర్వాత ఇక్కడ చేస్తూ ఉంటే మళ్ళీ ఇంక్రీజ్ అయితది ఒక ట్వంటీ ఫై థర్టీ కే వరకు ఇయ్య కొంచం మంచిగా మనకు వర్క్ వస్తే హట్లా ఒకసారి వెళ్ళి చూస్తే ఏంటి అ అనేది తెలుస్తుంది
మా ఫ్రెండ్స్ కూడా ఈసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ ఐతున్నారు. అప్లైయి చేసిన్రు స్ స్ సి జీడీ ఆ ఔ ప్రిపేర్ అవుతున్నారు డేలీ ఇంకా మా సార్ వాళ్ళు కూడా జి ఎస్ క్లాస్ చెప్తున్నారు. అంటే జి కే క్లాస్ చెప్తున్నారు డేలీ జి కే క్వాస్షన్స్ వాళ్ళు వింటున్నారు. ఇంకా ప్రిపేర్ అయితున్నారు. మరి ఏమైతుందో తెలీదు బానే కష్టపడుతున్నారు
ఆ అంటే ఇప్పుడు మీరు స్టడీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అది అయిపో స్టడీ మొత్తం అయిపోయినాక జాబ్ కోసం చూడాలి అట్లా అట్లాని ఇప్పుడు కూడా చేస్తే బెటరే అట్లానే కాదు కాని మీకు ఇప్పుడు హాలిడేస్ ఒక సమ్మర్ హాలిడేస్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అట్లా ఉంటాది కదా అద్ ఆ టైమ్ లో మీరు ఇక్కడ మీకు ఏది కావాలనుకుంటే అది కంప్యూటరో బ్యూటీషియనో ఆ మెషినో ఇప్పుడు
టైలరింగ్ కూడా ఉందంట
ఆ ఆ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కాకుండా మీరు చదువుకున్నందుకు బి ఎడ్సి ఇట్లా అంటున్నారు కదా నర్సింగ్దే చేయాలి అనుకుంటే అక్కడ నర్సింగ్ది కూడా నేర్పిస్తున్నారు అంటే కొత్తగా పెట్టిండ్ర ప్రాజెక్ట్ అందుకోసమే మనం ఇదే చెయాలి అనుకుంటే మనకు నచ్చింది ఏదో ఒకటి చేయొచ్చు ఆ నాలుగిట్లో ఎక్కువ అయితే కంప్యూటరు. మళ్ళీ ఇది చేస్తారు కదా నర్సింగ్ ఇక బ్యూటీషియన్ ఇవి అంటే నార్మల్ గా టెన్త్ క్లాస్ చదివి ఆ ట్లా మళ్ళీ కొందరు ప్రొఫెషనల్ గా నేను ఇదే చేయాలి అనుకు కునే వాళ్ళు పెద్ద పార్లర్ పెడతారు. ఎంత చదువుకున్నా ఫ్యాషన్ డిజైనింగ్ చే
అవును అది కరెక్ట్
ఇగ మనం మనకి ఏది నచ్చితే అది చెయ్యాలి ఒకసారి వెళ్ళి చూడండి లేకపోతే నాక్ కాల్ చేస్తే నేను కూడా తీసుకు కెళ్తా
ఆ మీకు నేను ఒకసారి కాల్ చేస్తా వెళ్ళేటప్పుడు మీరు రండి ఎల్దాం టల్స్ కనుక్కుందాం మా ఫ్రెండ్స్ కూడ చెప్తాను నేను మండే
ఓకే సరే రేపు కాల్ చేయండి మరి
ఆ ఓకే చేస్
ఆ ఆఫ్టర్ మీరు రేపు హల్డే కదా
ఆ రేపు హాలిడే అండి మండే చెప్తాను
ఓకే ఓకే సరే మరి రేపు చెయ్యడి ఎల్లుండి చేయండి డి ఎల్లుండి వెళ్దాం
ఆ ఓకె
ఓకే బాయ్
ఓకే బాయ్